నమస్తే అండి.
బాగున్నారా.
ఆ బాగున్నానండి కొంచెం కోల్డ్ ఉందంతే
టాబ్లెట్ వేసుకోండి కోల్డ్ అని లైట్ తీసుకోకండి.
కోల్డ్ కాఫ్ వేసుకుంటూనే ఉన్నానండి రెండు టాబ్లెట్లు వేసుకున్నా ఇంత ఏం వేసుకున్నా మా బాబు ఐస్ క్రీమ్ తీసుకొస్తున్నాడు అది చూసి ఇక తినాలనిపిస్తాంది. తిన్న తర్వాత మళ్ళీ కో కోల్డ్ ఆయితు ఆంది.
ఆహా
నాక్ ఒక వన్ మంత్ లో ఒక వన్ వీక్ బాగుంటే రిమైనింగ్ ట్వంటీ డేస్ కోల్డ్ లోనే ఉంటానన్
అయితే మీకు సైనస్ ప్రాబ్లం ఉన్నట్టుందండి. ఒకసారి హోమియో టాబ్లెట్స్ యూస్ చేయండి.
ఆహ అంటే సైనస్ ఉంటే ఇట్లానే ఐతదాండి.
అవునండి అట్లనే అయితది. నేను నాకు టూ థౌజండ్ లెవెన్ లో స్టార్ట్ అయింది.
ఆ హా
స్టార్ట్ అయ్యి అది ఫిఫ్టీన్ వరకు అట్లనే కంటిన్యూ వన్ మంత్ లో ఒక త్రీ ఫోర్ డేస్ నార్మల్ ఉండేదాన్ని మొత్తం ఇక కోల్డే ఉండేది. అలా అలా వె వెళ్లి డాక్టర్ దగ్గర చూయించు కుంటే సైనస్ ప్రాబ్లం ఉంది అనేసి అన్నారు.
ఓ
నాకి ఇప్పుడు కూడా కోల్డ్ వస్తే ఒక టూ మంత్స్ ఉంటది. లేకుంటే త్రీ మంత్స్ ఉంటది.
వామ్మో మంత్సైన నాకైతే డేస్ కానీ మీకు మంత్స
హూ
ఉ హు
ఇప్పుడు మళ్ళీ యూస్ చేయాలని అనుకుంటున్నా టాబ్లెట్స్ కానీ నాకు ఈ సీజన్ వస్త స్తే కూల్ వాటర్ తాగాలనిపిస్తాంటది. తాగొద్దు అని చెప్పినా నేను కూల్ వాటరే తాగుత
ఏ సమ్మర్ కదండి సమ్మర్ అప్పుడు అట్లనే అనిపిస్తది. తిన్నర మేడం
ఆయ్ తిన్నామండి
ఇక ఓకే ఇంక చెప్ప పండి ఇటు ఆ తిన్ననే లేదు తిన్న అయిపోయింది ఇక్కడ మీరు హిందూస్ టెంపుల్స్ కి ఎక్కడికైనా వెళ్ళారా అండి
నేనూ టెంపుల్స్ అంటే టే ఆ వెళ్ళినా అనంతారం
అనంతారం
చాల బావుంది అనంతారం ఆ కాకపోతే నేను బుర్కా వేసుకు నుండడం వల్ల ల ఆ ఇంగ ఈ ముస్లిం వాళ్ళు కూడా వస్తారా అని అన్నట్టు చూసి చార అందర నన్నుకో
అయ్యో
ఉమ్ అది మా సబ్జెక్ట్లో ఒక పార్ట్ అన్నట్టు ఒక ప్లేస్ కి వెళ్ళి చూడాలి అనేసి
అదే గది
అట్ల అని మేమ్ వెళ్ళినాం నేను నా ఇద్దర్ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళినం లాస్ట్ ఇయర్ మే లొ వెళ్తే అక్కడ ఏమైంది కోతులు ఫుల్లున్నాయి
అయ్యో
వాటర్ బోట్ గూడా ఉంది
చేసార మరి బోటింగ్
లేదండి అది ఖరాబయ్యింది
ఛెయ్యో
ఉమ్ పక్కన పెట్టుంటే దాని మీద కుస్ తిన్నా
అయ్యో
ఉమ్ ఆ ఫొటోస్ చాలా దిగి దిగినా మండి అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత పార్క్ కుండి ఆ పార్క్ ఉ కింద ఇంకా బావుంది ప్లేసు ఏమో చెట్లు అవి ఇవి ఉన్నాయ్ కిందిక్కూడ వెళ్ డి అక్కడ నిలబడీ కాసేప్ ఫోర్ ఫోటోల్ దిగి వచ్చినాం మేము అయితే మేము మైసూర్ పాక్ ఆ కార అవి తీసుకెళ్ళినాం. అయితే గుడి లోపలిక వెళ్ళి తింటూ ఉంటే కోతి లోపలికొచ్చేసింది.
అయ్యో
మొత్తము ఏమంటరు జాలి లెక్క కట్టేసిర్రు కాకపోతే అందులో నుంచి దూరి వచ్చింది. ఎక్కడ తీసుకెళ్తదో అని నా చాలా భయం అయింది కానీ, ఇగ వచ్చింది కూర్చుంది మాతో పాటే దానికి కూడా కొంచెం వేస్తే తినేసి
హాయి దాని కడుపు కూడా నింపారు ఇగా మీరు.
ఆ ఆ అది మాజా తాగు తదంట ఫ్రూటీ బాటిల్ ఎత్తుకొని వెళ్ళిపోయింది.
అయ్యో అయి కోతులు అంతే కోతి పనులు చేస్తయి.
దానికి ఓపెన్ చేయడం రాలేదు. క కొరికింది ఆ బాటిల్ని కొరికి పడేసింది. హ్
స్తంబాల గుడి చూసినార అండి.
ఆ చూసానండి వేయి స్తంభాల గుడి చాలా బావుంటది ఇది ఎప్పుడు చూసానంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్.
ఓకే ఓకే వెయ్యి ఉంటాయా అండి అక్కడ స్తంభాలు.
వెయ్యి అంటారు కాని స్తంభాలు మాత్రం ఆ కౌంట్ అంటే కౌంట్ చేయలే చిన్న చిన్న స్తంభాలు మళ్ళీ పెద్ద పెద్ద అన్నీ కలి పి వెయ్యి ఉంటాయి అనేసి విన్నా.
హాహో
అది కాకతీయుల కాలం నాటిది రుద్రమా దేవి అక్కడికి ఎళ్ళి కూర్చొని ఆ పూజలు బాగా చేసేవాళ్ళంట. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రజలను అక్కడికే పిలిపించి మాట్లాడే వాళ్ళు అం ట పెద్ద చరిత్రే ఉందం డి వేయి
వెయి స్తంబాల గుడి కదా ఇది వర్షం సినిమా మూవీలో మంచిగా కని పిస్తది కదా అండి అది.
అది వరంగల్ ఖిలా అండి.
లేదు మేడం, లేదండి వర్షం సినిమా మూవీలో వేయిస్తంభాల గుడి చూపిస్తరు కదా.
ఆహా అవునవును ఒక లుక్ లో ఉంది
ఆహా అద ఈ వర్షం సాక్షిగా అని పాట వస్
ఆ ఆ పాటలో ఉంది వరంగల్ కిలా మొ త్తం ఉంది వెయ్యిస్తంభాల గుడి ఉంది ఆ మ్యాక్సిమం అయితే ఆ పాట మొత్తం ఆ వరంగల్ కిలా చు అట్టే ఉంది
ఓహో
లాస్ట్ మూమెంట్ ఇట్ లో వెయి స్తంభాల గుడి కనిపిస్తది
అదే అదే ఆ పాటలోనే చూసిన నేను వేయిస్తంభాల గుడిని రియల్గా చూలేదు
అక్కడ భద్రకాళి టెంపుల్ కూడా చాలా బాగుంటది లైట్స్ ఈవినింగ్ టైం అయితే మస్తు ఉంటది ఇంకా భద్రకాళి ట్యాంక్ బండ్ ఉందండి ట్యాంక్ బండ్ ఇప్పుడిప్పుడే నిర్మిస్తున్నారు అవునండి లాస్ట్ ఇయర్ మేల వెళ్ళిన
మీరు అన్ని అన్ని తిరిగిన మ్యాగ్ మాక్సిమం మీరు అన్ని ఊర్లు తిరిగారు అన్ని టూరిస్ట్ ప్లేస్లు చూసారా అండి
అవునండి
మంచిది అండి మీరు గుడ్ లక్ మంచి లైఫ్ మీది
ఉ మీకేం ఆ చెప్పండి
ఏ టైమ్ లో ఏది చేయాలో అది చెయ్యాలి అండి అదే అంటుంన్న లైఫ్
అవును అవునండి మీకు ఏ ఫ్రూట్స్ అంటే ఇష్టం అండి చాలా
నాకు మ్యాంగో అండి పిచ్చి మ్యాంగో అంటే
అది ఏ సీజన్ లో వస్తదండి
సమ్మర్ సీజన్ కదండి మాంగో సీజన్ సమ్మర్ మ మ్యాంగో ఒకటి తింట కష్ట ఇక్కడ యాపిల్ అంటరు గదాండి సీతాఫలం ఈ రెండు ఈ రెండు ఫ్రూట్స్ తప్ప ఏ ఫ్రూట్ తిననండి కొంచెం లైట్ గా ఎప్పుడైనా ఒక సరి కనరా అంటే ఈ యాపిల్స్ ప్రోమోగ్రానేట్ గ్రేప్స్ అసలు వాటిని కొనను తినను వాటి దగ్గర కూడా పోను
ఆ
ఈవెనింగ్ ఈవెనింగ్ పూట గారెలు ఈ ఆలూ బజ్జీ ఈవి మస్తలాగా ఇ తింటాయిగా ఇది
ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తినకండి హెల్త్ కి మంచిది కాదు
అవునండి కాకపోతే ఏం చేద్దాం ఇక నా మనసు సో అటు గుంత నోరు ఊరుతది ఈగ నేను మా ఫ్రెండ్ ఉంది ఒక ఆమె ఇద్దరం కలిసి వెళ్తా ఉంటాంగా కలిసి నేను తీసుకోకపోయినా తను కొనిస్త ఇస్తదండి నాకు ఏం కాదు పిల్లలు ఉన్న తీసుకపో తిను అని ఇక మంచిగా అన్ని కొనిస్తా ఉంటది ఏం తీసుకు కున్న
ఆహా మంచి ఫ్రెండే అండి మీ ఫ్రెండ్
ఏంటండి నాకు ఒక పెద్ద మెమోరీ అండి తను నస్లో మర్చ మూలనే మేమోరి అండి
ఓకే ఓకే
ఇంకా
ఇంకా మీకు ఇంకా వాటి వాటర్ మిలన్ అంటే నచ్చి నచ్చదా అండి
అ నచ్చదండి లైట్ గా ఎందుకంటే అ దాంట్లో ఒక రుచి ఉండదు ఏమిండదు జస్ట్ వాటర్ వాటర్ అనిపిస్తుంది నాకది
ఆ కానీ హెల్త్ కి చాలా బెనిఫిట్ చ్చండి అలాంటివి కూడా తినాలి
కానీ ఇక నాకు ఎందుకు అది నచ్చదండి అసలు ఇప్పటి వరకు సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఒక్క వాటర్ మెలన్ తీసుకురాలేదు ఇంట్లో
ఓ ఎందుకండి పిల్లలు తిన్నారా అండి మీ పిల్లలు ఉన్నారు కదా
మా పిల్లలు కూడా అంటే తీసుకొస్తే తింటారు కాకపోతే అది ఇక నాకు ఇక్కడ ఎట్లా అమ్ముతున్న అంటే కేజీలా లెక్క ఇస్తున్నారండి అది ఎంత పెద్ద కాయ ఉన్నది ఎన్ని కేజీలు ఉంటంది అన్ని డబ్బులు పెట్టాలండి ఈ వన్ టూ హండ్రెడ్ టూ హ్రె ఇట్లా పడుతుంది అది మా చిన్నప్పుడు తర్టీ రూపీస్ ఒక్క కాయ ఫిఫ్టీ రూపీస్ కి ఒక్క కాయ తీసుకొచ్చేది మ డాడీ ఇప్పుడ ఏదో కేజీలు అంటా అండి కేజీ నలభై కేజీ యాభై అని అంటున్నారు అవి ఇంత పెద్ద పెద్ద సైజు ఉన్నాయి అవి ఎన్ని కేజీలు ఉండాలా కాయలు
అసలే అవి బరువు
ఇది కర్బూజా ఉంటుంది చూడండి మస్క్ మిలను అది అది అదితాగు తం ఇష్టంగా జ్యూస్ చేసుకొని మోన్న మోన్న నేను మాఫ్ రెండ్ పోయిస్ ఉంటాయి అక్కడ బండి మీద ఉంటే మంచిగా తీసుకొచ్చుకొని తను కొన్ని కొన్ని కొంది నాకు కొనిచ్చింది తీసుకొచ్చి జ్యూస్ చేసుకొని మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగడం
ఆహా మీకు హరీష్ చేయడం వస్తదా అండి?
హరీషా చేస్తా అండి అంటె ప్రాసెస్ తెల్ సో ఆ కానీ ఎప్పుడు ట్రై చేయలేదండి. అ అబద్ధం చెప్పట్లేదు కానీ మా ఇంట్లో ప్రిపేర్ చేయ మా బాబ్ బర్త్డే అప్పుడు ప్రిపేర్ చేస్తే మా ఆ ఏమంటారు చిన్నమ్మ ఐ మీన్ మా పిన్ని వచ్చి చేసింది. తను చేస్తా ఉంట రెసిపీ మొ త్తం చూసిన మైండ్ లో ఫిక్స్ అయినా కాకపోతే ఎప్పుడు కూడా ట్రై చ్ చేయలేదండి అది ఒక పెద్ద పని కదండి. ఒక వన్ అవర్ పడుతది ఒక వన్ అవర్ ఎక్కడ టూ త్రీ అవర్స్ ఉండాలి ప్లస్ ఇప్పుడై ఉమ్ పడుతది ఇప్పుడు మళ్ళ మన ఇ గ్యాస్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ అందుకనే చేయాలన్నా గ్యాస్ దొరుకుతలేదు కదండి.
అవునవును
ఇగ చెయట్లేదండి ఏవి రెసిపీస్ ఓన్లీ అన్నం కూర టీ ఫినిష్ మోన్న మా చెల్లి బొబ్బట్లు చేసింది, అవి ఇగ దానికి ఫుల్ గ్యాస్ అయినది.
ఎలా ప్రిపేర్ చేశారండి
దాని కోసం ఫస్ట్ మనము చనగపిండి చనగపిండి అంటాన్న చనగ పప్పు అంటారు చూడండి చనగపప్ ఒక టూ త్రీ అవర్స్ నానపెట్టుకోవాలి నాన పెట్టుకొని కుక్కర్ లో పెట్టుకోవాలి వాటర్ పోసి కుక్కర్ లో ఉడక పెట్టాలి అది మంచిగా ఊడుకుతది ఉప్పు మొత్తం ముడికిన తర్వాతకి గ్యాస్ ఆన్ లోనే పెట్టేసి ఏది బెల్లం ఉంటది కదా బెల్లాన్ని మంచి ఉ సన్నగా కోసి అందులో వేసి వండుకోవాలి ఐ మీన్ తిప్పాలి మంచిగా గ్యాస్ మీద పెట్టి తిప్పుతా ఉంటే బెల్లము ఈ పప్పు రెండు మంచిగా మిక్స్ అయితది అసలు ఆ ఉత్పిండి తిన్ టెనే ఎంత టేస్ట్ ఉంటది తెలుసా అండి అసలు
ఆ
ఉన్న తర్వాతకి దాన్ని మనము లడ్డు లాగా చేసి ఆ మినప్పిండి ఉంటది కదా వినప్పప్పుని నాన పెట్టుకుంటాం కద దోష జొన్న పిండికి దాన్తో దాన్ లో డిప్ చేసి ఆయిల్ డీఫ్రై చేసుకుంటే పూర్ణాలంటారు వాటిని తే కలిపి చేసేదే మైదా పిండి తీసుకొని మంచిగా చపాతిలాగా చేసి ఇది మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా శనుగ పిండిది అది ఇందులో పెట్టేసి మంచి కవర్ మీద పలుచగా చేతుల తోటి ఫింగర్స్ తోటి వెడల్పుగా చేసి రొట్టెల పెంక మీద కాల్చింది ఆయిల్ అయినా ఆయిల్ అయినా ఘీ అయినా పెట్టుకొని తింటే సూపర్ ఉన్నది ఇగ
ఉ సరే అండి మీ సమయాన్ని కేటాయించినందు ధన్యవాదాలు
థ్యాంక్యు అండి